హలోవా
హలో ఎంపిస్తున్నాక
ఏం చేయట్లేకో ఆట వస్తద అంద ఇంకా రాలేదు వెళ్ళాలని చూతున్నాను వాళ్ళు వ కా హళపోడమే అ
అద బయటకిెళ్పోవేమ అనుకోొ నాకు నేనా అదే బయటిక వెళ్ళ వచ్చాను ఇప్పుడే
ఎప్పుడే బయటిక వెళ్ళొచ్చావా హ ఇదిగో ఒకటి ఇన్స్టాలో ఇం స్క్రోల్ చేద్దాం అన్నాను ఇంకా ఇన్స్టా చూసుకుంటున్నాను వర్క్ ఫ్రమ్ హ వర్క్ ఫ్ర మరగానే ఏం లేవుతుదు ఏంటి విప్రో విప్రోలో ఉందని చెప్పి ఓ యాడ్స్ వస్తున్నాయి జాబ్ మెలల్లో కూడా ఉంటాయి కదా విప్రో
అవునవును
టెక్క అవన్న అ మేవు జాబ్ మేళకి వెళ్ళినప్పుడయితే ఫక్సికాన్ కంపెనీ ఉందన్నారు అక్కడికి వెళ్ళి చూసాము హైదరాబాద్ అని చెప్పి ఇంకా వెనక్కి వచ్చేసాను ఇంకా
ఇక్కడ ఎక్కడా
వాళ్ళు ఇప్పటికి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నా జస్టిన్ గ్రూప్ అని అందులో అన్ని వస్తా ఉంటాయి అన్నమాట అప్డేట్స్ కానీ ఎక్కువ హైదరాబాద్ లొకేషన్ లోవె పెడతా ఉంటాడు ఎయిర్ పోర్ట్స్ గురించి దాని గురించే పెడుతూ ఉంటారు
ఊ మ్
మళ్ళీ కుకింగ్ చేసే వాళ్ళు కూడా కావాల అంటాడు కుకింగ్ చేసే వాళ్ళ ఇంత దూరం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారేంటి అక్కడక్కడే సరిపోద్ది
అ హా కొంత మంది ఎళ్తారు మా ఊరి నుంచి అయితే
ఫుడ్ బిజినెస్ లో ఉండేవాళ్ళు కళ్తే కుకింగ్ చేయడానికి బాగుంటుంది అంటే అక్కడ హైదరాబాద్ లో బిర్యానీలు గట్ట ఫేమస్ కద ఎక్కువ
హ
మ్
ఏ మనిషి మనిషి బాధ నాకు
మ్ మా అమ్మ ఊరేళ్ళిందనమాట అప్పుడు నేనే వంట చేయాలి ఇంకా యూ యూట్యూబ్ లో చూసుకుంటూ వండుకోవడే ఇంకా ఏం వంట చేయలంటే యూట్యూబ్ లో కాసె చూసి అ వంటలు ట్రై చేసేదాని అన్నమాట
కో
నేనైతే ప్రైస్ ఎక్కువ బాగా చేస్తాను ఎందుకంటే నాకు ప్రైస్ కొంచెం ఇష్టం దాని వల్ల ఫ్రైలు ఎక్కువ చేస్తాను మ్ అది బాగుంటది
అవునవును
ఇప్పుడు బిర్యానీలు ఎప్పుడు చేయలేదు గానీ ఏంటి మాహా అని ఉంట మా బ్యాచ్ లో అదయితే బాగా చేస్తది ఎంటి తీస్ ఒకసారి కూడా తీసుకురాలేదు గాని ఇంట్లో బిర్యానీ రెసిపీ చెప్తది మళ్ళీ చే చికెను ఇలా వండుతానని చెప్తుది అది చెప్పేటప్పుడే బాగా చేద్దామ అనిపిస్తుంది అనమాట కానీ ఎప్పుడు తీసుక రాలేదు కాలేజీకిి మేము మాత్రం బర్త్డేస్ కి గట్ట పార్టీస్ పెట్టుకుంటాం గా